హలో
హలో
హలో అండి బావున్నారా
ఆ బాగున్ననండి బాగున్నారా మీరు.
బాగున్నామండి ఏం చేస్తున్నారు మీరు భోజనం చేశారా
ఆ చేశాను ఇప్పుడే మీరు చేసారా.
చెయ్యలేదండి ఇంకా మేము.
ఎక్కడున్నారండి ఇప్పుడు.
మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చినామండి అవున మీకు మీరెక్కడ ఉన్నారండి మరి కాలేజ్ ల లేరు
లేదండి నేను మా ఇంట్లోనే ఉన్నా
అవునండి ఏం చేస్తున్నారు మరి ఇంట్లో
తిన్నారా
తినలేదండి మార్నింగ్ టిఫ్ తిన్ కూడా చేయలేదు బిస్కెట్ తిన్నామండి
చెలేది మరి
వటెనండి పూరి అంత బాలేదన్నారు ఫ్రెండ్స్
ఆహ ఎలా ఉన్నా ఇక అది కొంచం ఏనా పేపర్ తోనీ తీసేసి తినాలి కదా తినకపోతే మళ్ళీ చక్కర రావడం అట్ల అవుతుంది కదా
లంచ్ ఎద్దమనే ఆగిన నిన కింద పొయి ఇగ పురి అనేసరి. తినబుద్ది కాదు
ఊ ఇంకే.
ఇంకా అండి మరి
వెళ్లిండ్రా అండి మరి కలేజ్కి.
పోయేదన్ని పొద్దున వాన పడ్డది లేచినాం గానీ ఎవరు రారంతా వాన పడుతుంది అననదిగా మా ఫ్రెండ్ సరే లే అని ఇగ భోలే ఇగ టెన్ వరకు వాన వడ్డదండి నైన్ ఫార్టీ టెన్ వరకు
ఓహో వర్షం పడింద ఆయిత అక్కడ
ఆ నాకు కూడా తెలియదండి నేను మంచిగా వనుకోను ఉన్నాను
ఆ
ఉండదండి వాతావరణం కూడా చల్గా ఉండనే లేదు
ఊ
అవునండి మీ కాడ ఎలా ఉందండి మరి వాన
ఎక్కడ కూడా నా నైట్ వడింది ఒక వన్ హౌర్
అవును అవున అండి ఇంకొన్ని మరి ఏం చేస్తున్నారు
మంచం వైపు వుంది
చెప్పండి అండి చ్చి వినిపియ్యట్లేదండి నాకు హలో ఆ చెప్పండి
వినిపిస్తుందా అవునవును అస్ ఇద్ వర్షాకాలం గద అయితే ఈ వానకి అన్నిీ స్నేక్స్ పురుగులు అనే బయటికి వస్తా ఉంటాయి జాగ్రత్తగ ఉండాలి కొంచెం
ఆవులండి మన వాటర్ కూడ అంత బాగుండే ఇప్పుడు మొత్తం
ఆ వాటర్ బాగున్నది అంతా ఏదో డస్ట్ డస్ట్ మురుగులు మురు గులు వస్తాయి
మళ్ళా వాటర్ తాగినా కూడ పడకపోతే మోషన్స్ వాటర్ వామ్టింగ్స్ లేక కాకపోతే ఇంకా ఏమంటరండి ఏదోకటి అవ్వడం ఇట్లా రైతనే ఉంటాయి వైరల్ ఫీవర్స్ ఎక్కువ వస్తాయి చిన్న పిల్లల దగ్ గ్గర్ నుండి అందరికి ఫీవర్స్ ఆ అదే అండి
ఉమ్
ఇంకా అండి ఇంకా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఈ వానకాలంలో
చిల్ మా వర్షాకాలం అయితే నైట్ టైమ్ లో ఎక్కువ బయటికి వెళ్ళొద్దండి ఎందుకంటే మనం మనం ఆ చీకట్లో మన క్ ఏం అనిపించదు చీకట్లో కన్ పియదు మనం ఎక్కడ ఎక్కడైనా చూడక కాలు పెడి స్త అక్కడ ఏమైనా ఉంటే పెద్ద ప్రమాదం మళ్ళీ
ఉ
మొన్ననె మా ఇంటి దగ్గర అయితే కొంచం దూరంలోనే మా ఇంటి దగ్గర ఇంగ దగ్గరేం కాదు అయితే కరెంట్ పోయింది అనేసి వాళ్ళ ఇంటి ముందు పడుకున్నాడ్ అంట అయితే ఒక పాము వచ్చేసి కాటేసిందంట అండి పాపం
అయ్యో ఎమైంది అండి
చనిపోయిం రండి వాళ్ళు
ఎవరండి అసలు వాళ్లు
కొంచం ఇగ దూరంలో ఉంటారు మాకు ఇంటి
అయ్యయో అదే చెట్లు ఉన్నప్పుడు జాగ్రత్తగ ఉండాలి కదండి
హు వర్ష
ఎప్పుడు ఎక్కడ ఏది వచ్చి ఉంటదో తెల్వదు ఇవన్నీ ఎక్కువ అయిపోతాయి దోమలు పాములని బల్లులు ఈగల గుడువు కష్ టయి ఇప్పుడు
ఆ
పాములు జర్రీలు అన్నీ వస్తయి
ఇంకా జెర్రీలు అన్నిీ వస్త
ఏది గుట్టినా ఏది మీద పడ్డా కూడ మనకే మళ్ళీ ప్రమాదం
ఆ అవును అందుకు జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ చీకట్లో బయటికి వెళ్తే టార్చ్ లైట్ కానీ మెయింటైన్ చేయాలి ప్లస్ ఇంకా గొడుగు
ఆ మెయిన్ ఇగ గొడుగు ఎండ కా వానాకాలం అంటే ఎప్పుడు పడుతదో కూడా తెలివదు తడిస్తే కూడా బాదే మళ్ళా
మళ్ళీ మనకే ప్రాబ్లం వైరల్ ఫీవర్ అని జలుబులని అసలే ఇప్పుడు అసలు వస్తే మాత్రం అసలే తగ్గవు జలుబు గానీ దగ్గు గానీ ఊ
అన్నీ ఎక్కువ ఐపోతుంది
అసలే మనం హాస్టల్ లల్లో ఉంటాం కొంతమంది ఏమనుకుంటారంటే జలుబు ఇంకా దగ్గు కూడా అంటు వ్యాధుల క్కనే అనుకుంటారు
ఊ అందరూ అదే అంటరండి చిన్నప్పటి నుండి నేను కూడా ఇన్నా ఒక్కరికి సరదా ఐతే ఒకరికి అవ్వడం సర్ది వల్ల ఉన్న బలం అంతా పోతది హీటు తీసేస్తది అంటారు
మనకు గూడా అవును నాకు కూడా జలుబు అయితే పుల్లు తల నొస్తది మెడలు నొస్ తై పిచ్చి లేస్తది ఉమ్
తుంటాయండి ముక్కులే పని చెయ్యండి నాకై తువాయి చూడలాయి ఉమ్
ఊ
అవునా
నా కూడా మొన్నటి వరకు జలుబై ఉండే ఈ రోజే ఇగ కొంచెం ఓకే ఉంది
అవునా అండి వేసుకోండి మరి టాబ్లెట్లు ఆవిరి తీస్
ఊ ఆ అదే నిన్ను నిన్న పట్టుకున్నా ఆవిరి
అవునా అండి
క ఈరోజు ఏం పట్టలేదు ఉమ్ సాయంత్రం వరకి మళ్ళీ ఒకసారి పట్టుకోవాలి
ఆ పట్టుకోనిండి ఇం ఉమ్ ఇంకా అండి మరి ఇంటికాడ ఇంటికాడ ఏం చేస్తున్నారండి ఇంటికాడనే ఉంటారా మీరు
ఆహా లేదు హాస్టల్ నుంచి నేను నిన్ననే వచ్చినా అండి
కానీ ఏమన్నా వర్కు ఉండేనా
అవునవునండి
ఉమ్ మళ్ళీ ఎప్పుడు ఎళ్తారండి మళ్ళి క్లాసెస్ అయితాయా కాలేజ్ బాగా జరుగుతుదంటును
అంటే కాలేజ్ ఎవరు కాలేజ్ ఎవరూ రావట్లేదు
అవునా అండి
అక్కడ ఉండి కూడా చేసేది ఏం లేదనే
ఊ
ఇంట్లో పని అని వచ్చి ఇంట్లో పని ఉందని వచ్చేసి
అవునా వాతావరణం అది ఎట్లుందండి ఎండ ఉందా ఫుల్లు మన్
ఫుల్ ఎండ ఏం లేదు కొంచెం కూల్గానే ఉంది కొంచెం ఎండుంది
ఆహా ఇడ మొత్తం మబ్బే ఉంది
వర్షం ఎప్పుడు వస్తుందో తెలీదు
హ
ఇప్పుడు ఎండా ఉన్నా కూడా వర్షం వస్తది కదా
అదే అండి చెప్పకుండా వస్తాయి వాన
ఉ ఉ
ఉ కాలేజీ ఉందిగా మాకు కూడా మండే వెళ్తా అనుకుంటాను కానీ పోవాలని అనిపిస్తలేదు ఈడ కూడా ఉండాలని లేదు నా కూడా ఇంటికిళ్ళాలని ఉంది
ఆ ఉ
ఉమ్ వన్ వీక్ కూడా కాలేదండి ఇక నేను వచ్చి అందుకే ఇక పోలే ఇంటికి
ఆ నేను కూడా అంతే అండి వన్ వీక్ కూడా కాలేదు ఒక్క రోజుకి ఒక్క రోజ ఏమో హాస్ట లు లో ఉన్నాను అంతే మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసినా ఇగ
అవున అండి వన్ వీక్ మంగళవారం వస్తు తే వన్ వీక్ అవుతది మంగల సోమవారం వస్తే వన్ వకతే అయితది నేను వచ్చి
ఆహో
అందుకే ఆ ఇగ పోలే మళ్ళీ జర్నీస్ నిద్ర ఉండది పోవాలి కాని మా మమ్మీ మా మమ్మీ కూడా వద్దన్నదని ఇక్కడే ఉన్న మీగా హాస్టల్ల హాస్టల్ల కూడా ఎవరు లేరుని ఇటు అచ్చేసినాం మా ఫ్రెండ్ ఇంకా నేను
ఉహ్
ఉమ్ ఈవినింగ్ వాళ్ళకి వెళ్తాం ఈవినింగ్ అట్టిగనే హాస్ట ఉండడం బయటికి పోతే బానే ఉంటాదన్నీ
లంచ్
చేస్ లేదండి చేస్ చేస్తున్నారు వాళ్ళు బియ్యం పెట్టే ఉన్నాయి కర్రీ చేస్తున్నారు ఎగ్ కర్రీ
ఉమ్ హు
ఉ ఇంకా అండి మరి మీరు భోజనం ఏం తిన్నారు టిఫిన్ ఏం చేశారు.
టిఫిన్ ఆ అండి భోజనం ఏం చేయలేదు టిఫిన్ టిఫిన్ లేట్గా తినను
ఏం తిన్నారండి టిఫిన్ మరి
పోపు రైస్ తిన్నానండి
అవున అండి లంచ్ మరీ ప్రిపేర్ చేసారా ఇంట్లో
ఆ చేసిన్లు చేసింది.
ఏం చేసుకున్నారండి మరి స్పెషల్ ఏంటి ఇవాళ వీకెండ్
టున్నారండి. హ
మ్ హు
ఓకే
ఓ ఓకే అండి బాయ్ మరి